ఆ బాగున్నాను మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం చేస్తున్నావ్
చేల పడుకోన్ ఉండా
అవునా
మ్
నేను వచ్చేసి బట్టలు సర్ది పెట్టుకుంటున్న రేపు మా ఇంట్లో వాళ్లది పెళ్లీ ఉంది పెళ్లీకి పోదాం అనేస్ ఇంక బట్టలు అన్నీ సర్ది పెట్టుకుంటున్న మా బావాజీ పెళ్లి ఉందన్న మాట
మ్ మరి అట్లయితే బట్టల్ బట్టలు అన్నీ కొనేసినావా
ఆ కొన్నాను ఇంకా జ్యువెలరీ వచ్చేసి ఈరోజు నైట్ కొనల్లా దానికి సెట్టే కావడం లేదు తెలుసా ఏదే గాని
మ్
అందుకనేసి దానికి తగ్గట్టుగా కొనల్లా
ఓ ఇంగా అట్లయితే గ్రాండ్గా బాగా రెడీ అవుతారు
ఆ గ్రాండ్గా రెడీ అవుతాం అలాగే మెహందీ ఫంక్షన్ అం అవన్నీ చేస్తారన్నమాట
ఓ
మ్ చానా బాగా ఉంటుంది అసలు
మ్
ఆ ఆ
మీ ఇంట్లో బాగా మీ ఇంట్లో బాగా గ్రాండ్గా చేస్తారా పెళ్లిళ్లు
అంతేం గ్రాండ్గా చేయరుగాని ఏదో అట్లట్లా చేస్తారు
ఉమ్
మీ ఇండ్లలో బాచేస్తారా
ఉమ్ బాగా చేస్తారు
ఉమ్ మా ఇండ్లలో ఇంకా మెహందీ ఫంక్షన్ అంట ఉంటది చూ వాటర్ చల్తారే దాన్ని ఏమంటారు హల్ది హల్ది ఇంగా రిసెప్షన్ రోజు అన్ని రకాల భోజనాలు పెడతారు అలాగే ఈ రోజు ఆర్కెస్ట్ కూడా ఉంటుంది
ఆ
ఇంక పద్దని ముహూర్తం టైము జరుపుతారు బాగా మీరు పలు వంటలు తింటాం
ఉమ్ మీరు చికెన్, మటన్ పెడతారా
చికన్ మటన్ పెట్టమండి సాంప్రదాయంలో అది లేదు చికెన్, మటన్ అవేం పెట్టము
ఎందుకు
మేము చేయమండి
ఉమ్
చెప్పాను కదండి
ఇంకే ఇంకేంటి ఇంట్లో అంతా బాగున్నారా
శ్రీ ఉంటావా మరి
అందరూ బాగున్నారు
ఇంగా మీరు మా పెళ్ళికి రావచ్చు కదా ఉ
ఆ వస్తాం మీరు చెప్పినారు కాబట్టి మేము వస్తాం
రండి ఎంజాయ్ గా ఉంటుంది ఫుల్లు
ఉమ్ ఎప్పుడు పెళ్ళి
ఎప్పుడా పెళ్ళి వచ్చేసి రేపే అనమా రేపు హల్ది ఫంక్షన్ మర్నాడు మెహందీ ఇంకా మర్నాడు రిసెప్షన్ క్షణ ఇంకా అవతలి మర్నాడు వచ్చసి ముహూర్తం అన్నమాట
ఆ
ఆ శ్రీ చేయాలి
పెళ్ళికూతురు తరపున మీరు పెళ్ళికొడుకు వాళ్ళ తరపున
అదే బావ అన్నాక బావా పెళ్ళికడుకు
పెళ్లి కూతుర్ది ఏయ్ ఊరు
పెళ్లి కూతురుది వచ్చేసి హిందూపుర ఆ పళ్లిపుతురు వచ్చిన హిందూపూర్ పెళ్ళ కొడుకు మా బావ వాళ్ళు వచ్చేసి అనంతపూర్
ఉమ్
ఇ
ఇంకేమట్లయితే బాగా ఎంజాయ్ చేస్తారు పెళ్ళిలో
ఉమ్
వచ్చేటప్పుడు మాకు మాకు కూడా ఏమ మాకు కూడా పట్టుకురండి ఏమన్నా వచ్చేటప్పుడు
నువ ముట్టతే కాదు ఏం కనిపడ ఇంకేమండి మరి
చెప్పాలండి మీరే
మేము వచ్చేసి పెళ్ళి అప్పుడు రకరకాల వంటలు చూపిస్తాం
బాగా చదువుకున్న వాళ్ళేనా హలో హలో
చ్చూడి పడుతలే వినపడిస్థా మరి ఇప్పుడు ఇంకేమండి మరి విశేషాలు
చెప్ప చెప్పలేండి మీరే ఏముంట ఉంటాయి మాకు బయట మీరంటే ఊర్లో ఉ
నిజమే
ఉ ఏదో ఒకటి ఉంటుంది మేముంటే టౌన్ లో ఉంము మమ్మల్ని మాట్లాడిచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు ఏమని చెప్పేది
మేము పల్లెటై లో బాగా ఇరుగు పొరుగు వారితో బంధాలు కలుపుకుంటు అందరూ ఎంత బా మా ఎస్తారు తెలుసా
అవును అవును చనా బాగుంటుంది ఊళ్ళో అయితే
అ చానా ఉంటాయి స్
ఉమ్ ఇక్కడ ఇక్కడయితే చానా కష్టం అండి ఎవరి తోన్న మాట్లాడాలంటే
ఏ హలో సరే మీ పేరన్నా తెలుసా మీ పక్కింటోళ్ళకి
మాప్పేన్ తెలిదు అదే చెప్తాను ఇంక టౌన్ లో టౌన్ లో ఎవరు మాట్లాడతారు
అవును శివని కూడా కూడా మాత్రదా
ఎవరు మాట్లరు స్టల్లో ఎట్లయితే ఉంటామో టౌన్ లో కూడా అట్లే ఉన్నట్టుంటుంది హు ఎవరు మాట్లాడరు మనతో
ఎవరు కూడా మాట్లాడసల్ మనమే వెళ్ళి మాట్లాడితేనే
ఒకవేళ ఫోన్ దొరికిందంటే చేతికి రోజంతా ఫోన్ చూస్తా ఉండు
నిజం అసలు
ఉ మనము ఒకరితో మాట్లాడటం తగ్గించేసినప్పుడు మనలో ఉన్న థాట్స్ కూడా అట్లే నిలిచిపోతయి ఎవరికి చెప్పాల అనిపిదు మళ్ళీ
ఉను
ఉ
మీకన్నీ తెలిసే మా విశేషాలు నీకు అన్ని విశేషాలు బాగా తెలిసే
చానా తెలుసు నేను ఇంతకు ముందు హాస్టల్లో ఉంటి ఉ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్
ఎయిట్ ఇయర్స్ ఎక్పీీరియన్సా ఉ
ఇంకెట్లా ఇంకెట్లా మీరంటే వన్ టూ ఇయర్స్ మనం చానా ఇయర్స్ కదా
ఓన్లీ మీకు బాగ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది
ఆ
లోపలే ఆ ఇంకేం మరి హలో వినపడిస్తుందా పిల్ల కత్తేజ్ ఇంకేం మరి విశేషాలు వినపడిస్తాంది కదా ఆ తిన్నారా బాగా ఏదో ఒక ఒకటి మాట్లాడి స్ ఆ